హాయ్ రా ఏం చేస్తున్నావ్
ఇలా ఊరుకె ఉన్న
తిన్న వా
తిన్న నైట్ ఒకటేసారి వీళ్ళు ఏ టైంకి వస్తారో చూసుకొని
ఊహు పెద్ది మూవీకి వెల్లార
అవును ఎస్ పెద్ది మూవీ
ఊహు
హు అదె నిన్నటి నుంచి ట్రై చేస్తాన కానీ నిన్న మాన్నాన్న అది చెప్పారు చూడు బ్రాహ్మణ పల్లీ జాతర ఉంది అని ఆడ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసుంటే అట్లనే
ఊహు
మ్ చెప్పు ఎంజాయ్ చేసి వచ్చింటే ఇంకా ఇ ఈ వర్షానికి నువ్వు ఎంజాయ్ చేసినావు బండ్లో నేను ఎక్కనని చెప్పేసరికి ఇంగ ఈరోజు
మ్
పోయినాడు
మ్ కొత్ చెరువు కా కొత్త చెరువు
ఓకె
కదా మల్లి థియేటరు
ఆడ ఇది సినీ మాక్స్ ఉంది ఫోర్ స్క్రీన్స్
ఆహా
మ్
మ్హు నేను ఎప్పుడు ఎల్లలేదే ఎప్
అన్నిటికంటే
మ్ హు
ఈ సినిమాక్స్ ఫోర్ టీ ఫోర్ స్క్రీన్స్ ఉన్నాయి మళ్ళ దాంట్లోనే కే ఎఫ్ సి ఉంది.
కే ఎఫ్ సి
మ్మ్
అబ్బా
మ్
మ్ హు నైస్ రా నైస్ నైస్
నైస్ అనంతపూర్ లో కూడా రెండు అనంతపూర్ లో రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఫస్ టు ఉన్నింది హైవేలో ఉండ మేం ఇంగ అబ్బుడు గొర్రె లాగ అట్ల పోతాంటిమి.
మ్
మ్ తీర టౌన్ లో ఉన్నబ్బుడు మాకు జెస్ట్ వాకింగ్ డిస్ టెన్స్ లో ఉన్నబ్బుడు ఇగ మేడం గారు లేరు. మ్
అయితె నిన్న ఏమైంది తెలుసా
ఆ ఫోన్
ఫోన్ ది ఏమైందంటే ఫస్ట్ ఉన్నట్టుండి క్లాస్ లో కూర్చున్న. క్లాస్ లో కూర్చున్నప్పుడు ఏమైంది ఉన్నట్టుండి ఫోన్ పని చేయ ట్లే టచ్ టచ్ పని చేయట్లే కాల్స్ వేరే వాళ్ళు కాల్ చేస్తే కాలోస్ వస్తుంది, మెసేజ్ లు వస్తానాయి, నేను రిప్లై ఇయ్యలేకపోతున్నా. అసలు టచ్ బొమ్మలా ఉండింది ఫోను అసలు ఫ ఫోనే పని చేయట్ల నాకు తర్వాత ఫోన్ పని చేయలేకపోతే నేను ఇంకేం చెయాలి అర్థమే అవ్వలేదు ఇంక సర్లే అని ఇంక నితిన్ కి విలేఖ ఫోన్ నింకా ఫోన్ చేసి చెప్పన నితిన్ ఇలా అయింది ఇల ఫోన్ పని చేయట్లేదు అని చెప్తే అవునా సరేలే పోయి చేపి చ్చుకో వాడితో పోయెస్ వాడే ముందు చేసాడు కదా వాడితోనే పోయి చేపిచ్చుకో అన్నాడు. సరలే అను కొనున్నాన ఎళ్లిపోదాం మధ్ ధ్యానం అనుకుంటే వాళ్ళు ట్విస్ట్ పెట్టారు నిన్న మా కాలేజ్ లో అపాలి జిది ఎవరైనా బంక్ చేసేస్తే అపాలజీ లెటర్ రాయాలి ఆ ఎక్ ఎక్స్ప్లనేషన్ ఇయ్యాలి ఎందుకు ఆబ్సెంటు అని అని అంటే ఇంక సర్లే ఏం చేసేకి లేదే అబ్బా అనుకోని ఫోర్ వర్ కు వున్నా. ఈ పిల్ల ఏమనింది విలేఖ నైట్ ఎప్ ఎప్పుడో ట్రిప్కెల్లేది మైసూర్కి నైట్ ఎప్ ఇప్పుడు అది ఎప్పుడు ట్రైన్ ఉంది గ్యారెంటీ లేదు ఎప్పుడు స్టార్ట్ అయ్యేది గ్యారెంటీ లేదు కానీ నైట్ ట్రిప్కి వెళ్ళేది అని చెప్పిందిరా
అ
చెప్తే సర్లే అనుకొని నేనున్న ఉంటే ఆ అప్పుడు నా ఫోన్ ప ఫోన్ పాడైపోయింది వస్తా సరే నేను వస్తా అనే ఒక్క మాట లేదుర నేను పిలిచే నేను ఎట్ల పిలిచాలి నేను నేన్ పిల్ల ఇంకా ట్రిప్ పోతున్నా ట్రిప్పు పోతున్నాని వంద సార్లు అడిగితే నేను ఎట్లా రా చెప్పేదామెకి రామని రాను అనింది ఆమె ఇంకో శ్రీవాణి అనే ఆమె ఆమె నేను ఆమె ఆమె అంటే ఆమె ఆమె ఓన్ లోకంలో ఆమె ఉంటుందిలే సూర్యని ఆమె పట్ బట్ స్టిల్ ఒక మాట ఉరికే అట్లా అడిగా ఆమె లేదురా నే రాను అనేసి చెప్పేసింది ఆమెతో నాకేం ఫరక్ పడదులే ఆ ఈమె చూస్తే వాటిలు చెప్పిందా సరలే నేను ఒకదాన్న వెళ్తున్నాను చాప్ పో అనేసింది అంతే వస్తా లేకపోతే ఇది ఏమి లేదు నాతో ఫోన్ పని చేయట్లేదు నాతో ఒక్క రూపాయి క్యాష్ లేదని కూడ ఆమెకు తెలుసు హండ్రె రూపీస్స్ ఇస్తా తీస్ అనింది బట్ ఈ మళ్ళీ వద్దులేరా నేను ఇప్పటికే నీకు ఎక్కువ ఇయ్యాలి మళ్ళీ అ అడిగింది నన్ను నన్ని ఫస్ట్ నిన్న మార్నింగే వచ్చి అడిగింది పోతే ఒకవేళ ఈరోజు వస్ తవా అనిందని నేను రాను అని చెప్పను బికజ్ నాతో డబ్బులు లేదని నేను రాను అని చెప్పా ఆమెకి తర్వాత మధ్యానం వచ్చి డబ్బులు ఆమెకి నేను డబ్బులు వేయాలి కదా అందుకే న డబ్బులు ఉంటే ఇవరా అనింది నాతో లే రా లే ఉంటే ఇచ్చేదాన్ని అందుకే కదా నేను మీతో రానన్నాను ఉంటే వచ్చేదాన్ని కదా అన్న ఇంకా ఆమె దానికి ఏం చెప్పలేదు ఆ డబ్బులుయితే అరేంజ్ చేసుకుం అది ఇది ఉంది నాకు మండిపోతుంది మండిపోతుంది నాకు రమ్మంట అంటే అసలు ఒక కన్సన్ లేదు రా ర అంటే హాస్పిటల్ కి నేను ఎన్ని ఫైవ్ టు సిక్స్ టైన్స్ వెళ్ళింట ఇప్పటికి అది ఫైవ్ టు సిక్స్ టైమ్స్ లో త్రీ టైమ్స్ టూ టైమ్స్ కౌశిక్ డ్రాప్ చేశాడు ఇంకో టూ టైమ్స్ నితిన్ డ్రాప్ చేశాడు
హు
కనీసం థర్టీ రూపీస్ పక్క అంటే ఇద్దరు కలిపి సిక్స్టీ రూపీస్ పక్క ఆటోకి అవుతాయి
ఉ
అవంతా సేవ్ చేసింది నేనే ఒకవేల నేను ఆమె పోయినప్పుడు ఆమెనే నాకు పెట్టాలి కదా కానీ అట్లేం లేదు నేను నాది నేనే పె పెట్కుంట ఆమెది ఆమె పెట్టుకుంటుంది ఆడ నాకు పైసా అంటే రూపాయి పైస పని ఉండదు నాకు రాజే అసలు ఏం పనే అక్కడ కానీ ఆమె కోసం వెళ్ళా నేను ఎందుకంటే ఒక్కతే పోతుంది ఆమె రమ్మనింది కాబట్టి పోతున్న నేను ఎప్పుడు ఇంతవరకు అడగనే అడగలేదరా ఆమికి రమ్మణి
హు
ఉ అసలు నిన్న కూడ అడగలేదంట రాలేదంటే సర్లే ఆమె ఇంక పోత్ ఆమేమనింది అదీ ట్రేన్ తెలీదు టైం తెలీదు ఏమీ తెలీదు ఏమనిందీ ఆ నీన్ ఇప్పుడెళ్ళీ హెడ్ బాత్ చేయాలి ఆమె సోకులాడి సోకుల్ చూస్కుంటుంది
ఉమ్
ఇప్పుడే హెడ్ బాత్ చేయాలి అప్పుడూ జుట్టారదూ అందుకే నేన్ రాలేన్రా అనింది
హుమ్ బామ్మ అడిగా నీ వాయిస్లో నీ వాయిస్లో ఏం అట్లుందీ ఫోన్ బగిలిపోయిందన్న దా అంటే అదే వాయిస్ డిఫరెన్స్ ఉంది డల్లు గుందీ అన్యా ఔనూ అంటి ఉమ్
ఉమ్ అయితే తర్వాతా సర్లే ఇంకా అని షట్టల్ ఉంటుందిగా రాజన్ గుంటెకిబ్ కాలేజ్ది ఆ షటల్ బస్ లో ఎళ్ళినా రాజన్ గుంట వరకు ఎళ్ళినా దిగినా పోయిన షాప్ వోడి దగ్గర్కీ వాడు మొత్తం పాట్లు పాట్లు ఇప్పేసీ పెట్టినాడు ఏమన్నాడు ఫస్టు నేను ఫస్ట్ టచ్చు పన్ జేయల్యా తర్వాత ఏమైంది ఆ తర్వాత వాడు ఏమో చేసినాడ్రా అప్పుడు టచ్ పని జేస్తుంది బా ఉన్నింది ఫోను తర్వాత వాడు గమ్ పెట్ ఇప్పుడీ ఎనకాల పాటు తీసిన్నాది మళ్ళీ అన్ని క్రూలన్నీ ఫిట్ జేసీ ఎన్కాల్ పాటంత గమ్మేసి అతికి పెట్టిన్ తర్వాత మళ్ళీ మొత్తం ఎగిరిపోయింది మొత్తం ఇలా ఫుల్ వైట్ వచ్చేసింది డిస్ప్లే మొత్తం పోయినట్టొచ్చేసింది తర్వాత వాడు చూస్తే ఇలా స్క్రీన్ పైన ఒక చిన్న క్రాక్ వచ్చింది
ఉమ్
అదీ డిస్ప్లే బోయినట్టు ట్రాక్ అది క్రాకు నేను ఎప్పుడు కిందనే పడేల్యా న ఫోనే కింద పడయలే నేను ఆ క్రాగ్ ఎలా చ్చిందో నాక్ ఇప్పటికీ అర్తం కాట్లేదు వీడు చూస్తే నీతి నేనే పడేసినా అంటున్నాడు అన్నీ అసద్ పడేనే పడేలేదు రా అదెట్లో క్రాక్ వచ్చింది అయ్యింది ఇంగ నువ్ ఏం చేయలేను తర్వాత వాడు డిస్ప్లే పోయింది అంటున్నాడ్ నేన్ ఏదో టచ్చుదదేదో ఆమ్ ప్చ్ లైక్దట్ అదేమో టచ్ది వయర్ లూజ్ అయి ఉంటుంది అది సెట్ జేసిస్తే ఒక హండ్రెడ్ రుపీస్ టూ హండ్రెడ్ ఇచ్చేసి వచ్చేద్దాం అనుకుంటే ఎంత టెన్షన్ పెట్టిచ్చినాడు తెలుసా వాడు
చెప్పాల్సింటివీ మీరే గదన్న ఇందాక టచ్ అంతా నీటిగా పన్ జేసేలా రెడీ చేసి నారు మళ్ళీ మీరు గమ్ వేసి స్క్రూ ఫిట్ జేసినాక అది అట్ల అయింది నాకేం సంబంధం అని జె ప్లో
లేదమ్మా ఈడ క్రాక్ వచ్చింది క్రాక్ వచ్చిందన్ బట్ నీటుగ చూపిస్తున్నాడ్ అ క్రాక్ ఎలా వచ్చిందో నాక్ ఇప్పుడికీ అర్థం కావట్లే వాడదీ ఏమన్న చేసేటప్పుడు క్రాక్ వచ్ నా పైనేసినాడా లేక్పోతే అది ముందే క్రాక్ వచ్చిందా అది నాకు నో ఐడియా రా అసల్ ఐడియానే లేదు నాకూ అదీ నేన్ ఒక్దాన్నే ఉన్నా నితిన్కి ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ నుంచి నితిన్ ఫోన్ చేసి మాట్డేసింటే వాడ్ని ఎర్రి పప్పన్ జేసాన్ రాడా నితిన్నీ
ఉమ్
ఆ నన్నీ మెంటల్ దాన్ని చేసేషినారు నాక్ బుర్ర పన్ జేయట్లే ఇప్పుడూ ఇప్పుడు ఫైవ్ కే వేయాలి మళ్ళీ ఫైవ్ కే పెట్ ఇప్పుడు మీరుకు మేం బా మీ దగ్గరే అన్న చేపిచ్చాన్ నేనూ మొన్నా మీర్ సరిగ్గా చేయలేదు అందుకే అలా అయింద్ జెప్ నువ్వు ఇప్పుడు ఫోన్ నేన్ రిపేర్ చేచిన తర్వాత ఫోన్ మా షాప్ బయటికి వెళ్ళి కింద పడేసి నాది నా ప్రాబ్లం కాదమ్మా నేను వారెంటీ ఇయ్యలేను దానికి అన్నాడు
ఊ
నాకొచ్చిందిడు ఫుల్లు కోపమొచ్చేసిందికా ఇంకేం నేను చెప్ ప్పేది ఆడికి అలా చెప్పేసినంక తర్వాత ఇంకా అలా కోపమొచ్చి అదంతా అయ్యిన తర్వాత ఆ స్ నితిన్ ఫోన్ చేస్తే వ్ నితి వోళ్ళు వాడేమన్ తున్నాడు వన్ అవర్ అయితుందమ్మా చేసేస్తా వన్ అవర్ అయితుంది చేసేసితా ఇదే చెప్తున్నాడు అవున్ అది అమౌంట్ ఎంత అయితుందో చెప్పట్లేదు నాకు ఏమీ చెప్పట్లే వన్ అవర్ అయితుంది ఇచ్చేసేస్తా వన్ అవర్ అయితుంది చేసే అన్న ఎంత అయితుందని చెప్ తే కదా వాడేం చేసిస్తాడు డబ్బులు ఎవడు కడతాడు ఎవరితో ఉంది డబ్బులు నితరుంచి సరేలే వాడిస్ ప్లే పొయ్యిందంటున్నాడు కదా నువ్వు వేరేషాప్పోడి దగ్గిర పో అప్పుడు వాడూ అదే సేమ్ అని చెప్తే అప్పుడు ఈ ఏపిచ్చు కుందాం అన్నాడు వీడేమో స్కామ్ చేస్తున్నాడని సరేలే అని అన్న ఏసిచ్చేయండి అని చెప్ తే అప్పుడు వరకూ బ్యాకుది ప్యానెల్ దది క్రాక్ ఒక్క చుక్క ఒక్క చిన్న క్రాక్ లేకుడా నేను ఫోర్ ఇయర్స్ కాపాడు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఐతుంది నా ఫోన్ తీసుకొని నేను సెకండ్ పి యూ లో ఉన్నప్పుడు తీసుకుంది ఇన్ని ఇయర్స్ లో ఒక చిన్న క్రాక్ రాలేదురా నిన్న చూస్తే మొ త్తం ఇలా క్రాక్ కింద పడిపోతే ఇలా క్రాక్ వచ్చేసింది అద్దం క్రాక్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది రా ఎనకాల అన్న ఏంటన్నా అలా చేసేసారు అని చెప్తే అది తీసేటప్పుడు పోయిందమ్మ నేనేం చెయ్యలేను అంటున్నాడు నాకైతే చంపలు చంపలు ఇయ్యాలన్పి చ్చింది వాడికి
అయ్యో
ఎంత జాగ్రత్తగా చూసుకున్నా తెలుసా రా నేను నా ఫోన్ ని ఇప్పుడు కూడా డిస్ప్లేది ఒక్క ప్రాబ్లమొ త్తేది కాదు వాడు పగలకొట్కోనింగ్ పోయ్యింటే నాది ఒక్క ప్రాబ్లం లేదు ఇంతవరకూ నా ఫోన్ ది ఒక్కసారి పవర్ బటన్ పోయింది అ జేపిచ్చున్న తర్వాత నింకా కూడా ఏం ప్రాబ్లం లేదు నా ఫోన్ ది సెకెన్ ఇక్ చూడనింకా ఇప్పటి వరకూ ఎంత కాపాడుకు నా ఫోన్ లో నేను ఏమీ చేయను రీల్స్ చూసేది ఫోన్ మాట్లాడేది త పింకేమీ చేయను మళ్ళీ చూస్తే వాడు క్రాకె చ్చేసిందంటే సా అది కూడా వాడు మళ్ళీ గమ్ ఏసి ఫిట్ చేసి ఈలా అన్న ఇచ్చేయండి నాతో డబ్ బ్బులేదు ఇప్పుడు నేను వచ్చు ఉన్నప్పుడు నేను చేపిచ్చుకుంటా అని చొప్పినా ఇట్లిట్లా ఊరికే అట్లా ఇట్లా అతకు పెట్టి ఇచ్చేసాడు రా ఫోను ఎట్లంటే అట్లు ఇచ్చేసాడు నాకు బుర్ర పని చేయలే సరెలే అని వేరే షాప్ పోతే వాడు ఇంకా డిస్ప్లే పోయింది అన్నాడు ఉండు
ఊ సరే బాయ్ ఛీ సీయూ
ఊ